హలో హెలో హాయ్ బావున్నార ఆ బాగున్నా
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేస్తాలేదు బ్రోక్లీ తింటున్నా
ఏం తింటున్నారు
బ్రోక్లీ ఉంటది కదా బ్రోక్లీ
ఓహో
హా గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం మేము
అవునా
ఆ మీర్ తింటారా
మా సైడ్ దొరకదు
అవునా
ఉమ్
ఓకే ఓకే మేము అవే ఎక్కువ తింటాం అన్నట్టు
అవునా
హా
ఏం చేస్తున్నారు మరి
ఏం చేస్తాలేను పనులన్ని ఇప్పుడే అయిపోయినాయి ఇగ కాస్త అది ఆకలేస్తుంది తిందామని తింటున్నా
ఓహో
ఆ మీర్ తిన్నారా
ఆ తిన్న
ఏం తిన్నారు
అన్నం పప్పూ
అన్నం పప్పు తిన్నారా
ఉమ్
ఉమ్ ఇంకేంది మరి సంగతులు
ఏమిీ లేదు
ఉమ్
ఉమ్ ఏం చేస్తున్నారు మరి
ఏం చేస్తాలేను ఖాళీగా కూర్చొని ఉన్నా ఇప్పుడైతే ప్రజెంట్
ఓహో
ఆ మీరు
సేమ్ వర్క్ అన్ని అయిపోయింది ఇంట్లో ఇగా కూర్చున్నాం ఎలాగో ఫ్రీగా ఉన్నాం కదా అని
ఆ ఫోన్ చేద్దామనే ఫోన్ చేసిరా
ఆ
ఓకే ఓకే
ఉమ్
ఉమ్ ఇంకేంది మరి
చెప్పాలి
ఉమ్ ఇంకేమైతే ఏం లేవు ఆ ఆ మీరు
మరి మీరు
ఆ మొన్న రీసెంట్లీ ఒక మా సిస్టర్దిి పెళ్ళి అయింది అయితే పోయిొచ్చినాం
అవునా
హా
తిరుగుతారా మీరు బయట బానే
ఎక్కువ తిరగం మేము ఎటైనా ఆ పెళ్ళి ఉంటే లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్ ఉం టే పోతాం
అవునా
ఆ
ఉమ్ హ్మ్
మీరు తిరుగుతారా
మేము కూడా అంత తిరిగాం ఏదో నార్మల్గా
అవునా
ఉమ్
ఆహా
ఇంకా ఏంటి మరి
ఇంకా ఏం లేదు మరి ఇది ఉమ్ మనది ఏమంటారు అంటే చికెన్ కర్రీ పూరీ మస్తు టేస్ట్ ఉంటది కదా
అవును బావుంటది కాంబినేషన్
నేన్ చేశనా నిన్న
అవునా
హ్మ్
చేసిండు మరి
ఎట్లా చేసినం అంటే ఉమ్ పిండి పిసుకుతాం కదా
ఆ
పిండిలేమో కొంచెం ఉప్పు ఎస్త అన్నట్టు
అవునా
ఉప్పు వేసి వాటర్ వేసి మంచిగా పిసికి పక్కన పెట్టి నాకు ఒక ట్వంటీ మనిట్స్ తర్వాత చికెన్ కర్రీ చేసినా కొంచెం గ్రేవీ చేసినా
గ్రేవనా
ఆ
నాకు చికెన్ కర్రీ వండడం రాదు సరిగా
రాధా
రాదు నేర్పిస్తావా
చెప్పన్న రెసిపీ
చెప్పు
ఆ అంటే చికెన్ ఇప్పుడు మనం చికెన్ తీసుకొస్తాం శాప్ నుంచి
ఉమ్
చికన్ షాప్ నుంచే తీసుకొస్తారు కదా
అవును
ఎక్క నుంచియితే తీసు కరారు కదా
అవును
ఆ అయితే చికెన్ని మంచిగా కడగాలి
ఆ
హ కడిగి పక్కన పెట్టే ఆలి
ఆ
ఆనియన్స్ టమాటాలు కట్ చేసి మన ఇష్టం కట్ చేసి కట్ చేసుకోవాలి లేకపోతే మిక్సీ పట్టయాలి
ఓహో
హ తర్వాత ఆనన్ కట్టే వచ్చాక ఆయిల్లో ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి
అ
కొంచెం ఫ్రై అవి ఫ్రై అయినాక చికెన్ వ వేసేయాలి
అవునా
తర్వాత చికెన్ వేసినా వెంటనే పసుపు ఉప్పు వేసాలి
ఆ
ఆ తర్వాత అమ ఆ కొంచెం ఉడకనిచ్చి టమాటా అలా వెల్లుడి పేస్టు కారం మనకు తగ్గినంత ఉ ఇంకా అది ఏమో ఉంటేది కదా ఆ గరం మసాలా ధనియాల పొడి అవి అవి అవన్నీ వేసి కలపకుండా ఇట్లానే కొంచం ఒక టూమ్ నే స్మూత్గా పెట్టేయాలి క్యాప్ పెట్టేయాలి
ఎందుకు కలిపొద్దు
అంటే ఇట్లానే కలపకుండానే
ఆ
ఆ అంటే కలపకుండానే క్యాప్ పెట్టేయాలి కొంత ఒక రెండు సేపు రెండుం రెండు మినట్స్లు
ఓహో
చాలా తవాత మూతా తీసి అన్ని కలిపి మంచిగా కలిపి ఇంకా క్యాప్ పెట్టయాలి
ఆ
తర్వాత కొంచెం వాటర్ వేయాలి
ఆ
వాటర్ వేసి మంచిగా గ్రేవీ రానిచ్చి ఆ ఏమంటారు కొత్తిమీర వేసి మనం మా చికెన్ మసాలా ఉంటది కదా
అవును
ఆ అది వేసి మంచిగా సరు ఇక తినుడే తినుడు
తినుడే తినుడా
అవును
ఎంతగానం తిన్నారు మరి నైటు
హే కొంచమే తిన్నా నేను
ఎందుకు
తి నా బుద్ధ కా దాద ఎకు
అవునా ఎందుకు తినబుద్ధి కాదు ఆ ఎందుకు తిన బుద్ధి కాదు
అది ఏమో అది ఏమంటారు లేనప్పుడేమో తినాలి తినాలి అ పిస్తాది ఇగ ముందు ఉన్నప్పుడేమో మొత్తం ఎట్లానో అనిపిస్తది తిన బుద్ధి కాదు ఆ
అయ్యో
మీరేం చేసిర్రు ఈరోజు ఈ రోజు ఏం చేసిర్రు మీరు
మా దగ్గర ఏం దొరకవు ఈడ ఏం జేయము మేము
అవును
మాది పల్లెటూరు కదా
ఆ ఓకే ఓకే
ఉమ్ ఇంకా మేము కొంచము ఉమ్ గరీబున్నాం
అవునా
ఉమ్
ఓకే ఓకే ఇంకా మరి ఆ పొలం పనే చేస్తారా మీరు
అవును డైలీ పోతాం
నువ్వు ఇంకా పోతావా
ఆ పోతా అప్పుడప్పుడు
అప్పుడప్పుడు పోతావా
ఉహూ
ఓకే ఓకే
ఉమ్
ఇంకా మరి మీరు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఉమ్ ఫిష్ కర్రీ ఎప్పుడై నా చేస్తారా
చేస్తాం
అవునా
ఉమ్
ఇగో నాకయితే మటన్ ఉమ్ నాకైతే మటన్ కర్రీ చేయడమే రాదు
అవునా ఎందుకు రాదు
నేను వండనే వండ ఫస్ట్ నుంచే వండను నేను మటన్ కర్రీ
అవునా
ఆ గాని ఒక టూ టైమ్స్ వండినా కానీ మస్తు టేస్ట్ వచ్చింది
అవునా
అవును
మీరు తినరు కదా ఎందుకు వండిన్రు మరి
లేదు నేను తిన్నాను కాను మా వారు తింటారు మా అన్న
ఆ
ఆ ఇగ తీస్కట్చండు ఇక నేను ఉండకపోతే ఎట్లా అని ఇక నేనే వండినా
అవునా
ఆ
ఉహ
ఇక ఇంట్లో ఉన్నప్పుడు అయితే వండాలి కదా వండకపోతే ఎట్లా ఉమ్
వండి పెట్టాలిలే
వండి పెట్టాలి ఇక మన ఆడవాళ్ళది అదే అంతే పని వండి పెట్టాలి మంచి ఇ బట్టలు ఉతుకాలి పోల్తో మళే ఇల్లు శుభ్రంగా ఉంచాలి
ఆ
అంతే పనేగామన్నది
అవును అంతే కదా
ఇక ఎవరు లేనప్పుడు మంచిగా తిని పడుకోవాలి త అద వాాల చిిన పూర్ తన్న రా అటే తలే అనాల
ఆ
హ
హ
ఇంకా మరి ఏంటి విశేషాలు దృశ్యంలు ఏటైనా పోయాచ్చిరా
ఆ
రీసెంట్లీ ఏ టైనా పోయాచ్చు రానుకున్నా
లేో ఇంటి కండే ఉన్నా
ఇంటికానే ఉన్నారాహా
ఆ
ఓకే ఓకే
ఈ
ఇంకయింది మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం చేస్తలేను ఏం చేయాలి సమ్మర్ కదా
అవును
ఏం చేయబుద్ధి అయిత లేదు ఫుల్లి ఎండ కుడుదుంది
అవునా
అవును
ఓ
మీరు మంచిగా సిటీ లో రూమ్ లోనే ఉంటారు ఇక్కడ అట్లా రాదు కదా
అ అ మాది పెద్ద సీటి కాదు ఓ ఓన్లీ చిన్న సీటి అంతే
ఏంగ్ంది
మాదివి అంటే మేము ఉండేది పెద్ద సిీటీలో కాదు
ఆ
చిన్న సీటీ అంతే
అవునా
ఆవు
అయినా బాగుంటది లేక
ఎంది
అయినా మంచిదే కదా సిటీ అంటే ఎట్లయినా సిటీని
అవును
ఉమ్
ఉమ్
ఇంకేంటి మరి